మ్ పోయేటట్టుంది.
నా దగ్గర కాదండి.
ఓకే మేడం. అదే బిజినెస్ ఐడియా లేడీస్కి బిజినెస్ ఐడియాస్ కోసంమని కలిసి మిమ్మల్ని అడుగుదామని అను కుంటున్నాను మేడం. బెస్ట్ ఆప్షన్ ఏంటిదండి. లేడీస్కి బెస్ట్ ఆప్షన్ ఏంటిదండి బిజినెస్ ఐడియా
బిజినెస్ ఐడియా అంటే బ్యూటీ పార్లర్ ఇంటికాడుండి చేసుకోచ్చు. సో దానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో కిరాణ షాప్ ఉంటది. దానికండి ఆ చిన్న చిన్న నార్మల్గా స్నాక్స్ లాంటివి ఏమంటా చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చి పెట్టుకున్నా నంట్ షుగరు, పప్పు, పప్పులుంటాయి. షుగరు, పప్పులు, బిస్కెట్లు, చిప్స్ ప్యాకెటు ఇలా స్మాల్ స్మాల్గే తెచ్చుకుంటే సరిపోతుంది ఇది ఇది కిరాణా షాప్కి బట్టల షాప్
వాటికేమన్నా గవర్నమెంట్ లోన్స్ ఇస్తారా అండి. గవర్నమెంట్ ఏమన్నా లోన్స్ ప్రొవైడ్ చేస్త స్తర ఏమన్నా షాప్ పెట్టుకోవాలనుకుంటే
ప్రూ వెళ్ళచ్చు. ఏమన్నా ప్రూఫ్ లాంటిది పెట్టేసి బ్యాంక్ త్రూ నుంచి తీసుకోవచ్చు.
మీకేమన్నా ఐడియా ఉందా అండి. ఎంత లోన్ ఇస్తారు ఏంటిది అనేది
అయ్య అంటే ప్రాపర్టీని బట్టి ఆ షాపు నంచనా వేస్తారం ండి. అంటే ఇప్పుడు ఐటీఆర్స్ ఉంటాయి కదా నార్మల్గా లైసెన్స్ అవిమి ఉంటాయన్నట్టు చిన్న షాప్ అయిందన్ నుకో లైసెన్స్ తీసుకుంటే ఇస్తారండి. అదే కొంచెం పెద్ద షాప్ అయిందనుకో పక్కా ఏమంటరు ఐ టీ ఆర్ ఉండాలే సో ఆ కుకింగ్ అంటారా కుకింగ్ కూడా చేసుకోవచ్చు దానికి ఏం ఉండదు నార్మల్ గా చిన్న చి చిన్న ఐటమ్స్ పెట్టుకొని తక్కువ తక్కువ ఫస్ట్ చేసుకోండి కుకింగ్ అనేది పచ్చడి టైప్ లా ఉంటాయి కదా గోంగర పచ్చడి ఇలాంటి ఏమన్నా పచ్చళ్ళు మీకు ఐడియా ఉందా
ఆ ఐడియా ఉంది మేడం ఇప్పుడు పచ్చళ్లతో డిమాండ్ ఎక్కువనే ఉంటాది కద మిడ్ మేడ్ గా ప్రిపేర్ చేసి ఇస్తే
ఆ ఉంటదండి ఎందుకు అని అంటే చాలా మంది ఇప్పుడు చాలా మంది జాబ్ చేస్త వాళ్ళు ఉంటారు ఏం చేస్తాంలే వంట అని చాలా లేజీ వాళ్ళు ఉంటారు కద కర్రీస్ పాయింట్ కి ఎక్కువ ఎగ పడుతున్నారు ఇప్పుడు కర్రీస్ అనంగ పచ్చళ్ళు అనంగా అద బాగా కావాలి ఇష్టపడుతున్నారు ఏం లేదు ఈవినింగ్ వచ్చసరికి వాళ్ళు కొంచెం వర్క్ చేసి చేసి కొంచెం టైర్డ్ అయిపోతారు కాబట్టి ఆన్లైన్ లో పెడతనే ఉంటారు
ఓ అదే బెటరెమో అనుకుంటున్నా మేడం ఎక్కువ కాబట్టి రావచ్చు అంటారు మేడం బాయ్ ఐ ఇం ఏమన్నా బిజినెస్ ఐడియాస్ ఇంకా
కిరాణా షాపు ఆ కిరాణా షాప్ అంటే నార్మల్ గా కొంచెం అమౌంట్ ఇస్తారు వాళ్ళు బ్యాంక్ వాళ్ళు
ఓకే మేడం డైరీ ఫామ్ బాగుంటదా మేడం
ఆ అది కూడా బానే ఉంటది అవును గేదెలు ఉంట యి కదా గేదలతో డైరీ ఫామ్ కూడా చేసుకోవచ్చు ఈ మధ్యలో పాలకు కూడా మస్తు రేట్ రేటింగ్ ఉందండి ఎందుకనంటే పాల ప్యాకెట్ ల కంటే నార్మల్ గా ఇంటి దగ్గర ఇంటి దగ్గర వా ఇష్టపడుతున్నారు కదా ఆర్గన్స్ వాటినే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా
అవును మేడం
సో ఆర్గన్ ఫుడ్ అనేది మనకు కూడ హెల్త్ కి మంచి మధ్యలో బయట కొనుకొచ్చుకున్న పాల ప్యాకెట్స్ కంటే ఎక్కడో తెచ్చి వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా బట్ మన దగ్గర అంటే హ ఇ ఇది మనం వాళ్ళు మనల్ని రోజు చూస్తుఉంటారు కాబట్టి వాళ్ళ కూడా ప్రాబ్లమ్ ఉండదు హెల్త్ ఇష్యూస్ కూడా రావు సో ఆ అనేది చానా మంచిది ఇదైనా బాగుంటది కట్ కూడా చేసుకోవచ్చు కదా కట్ వాళ్ళ కూడా బానే యూజ్ ఉంటది కదా
అవును మేడం అవును మీరు చాల మంచి ఐడియాస్ ఇస్తున్నారు మేడం నాకు కూడ అదే అనిపించింది మేడం డైరీ ఫామ్ గానీ కోళ్ళ పెంపకం గాని ఇట్లాం చికెన్ షాప్ గాని ఐ మీన్ అంటే కోళ్ళ ఫామ్ టైమ్ లో పెట్టి ఇప్పుడు ఎక్కువ వాటికి డిమాండ్ ఎక్కువనే గాదా ప్రతి ఒక్క పీపుల్ నాన్ వెజ్ లేంది ఉం డగలు గుతలేరు ఎగ్ అయినా ఏదైనా కూడ వాళ్ళు మనుషులు వాళ్ళు యూజ్ చే దాన్ని బట్టి తినే రేట్ అనేది పెరుగుతుంది కదా మేడం ప్రాఫిట్ తప్ప ఇందులో లాస్ అనేది ఎక్కువ కనిపిస్తలేదు